ఆ హాయ్ హాయ్ బాగున్నారా
ఆ బాగున్నాం రా బాగున్నారా
ఉమ్ నేను చాలా రోజులకి కాల్ చేసారు
ఏంలే పా మోన్న మా పాపకి కొంచెం చికెన్ ఫాక్స్ లాగా వచ్చిందబ్బా
ఓకే ఓకే
అయితే దాని గురించి మీకేమి తెలుసా ఆ అత్తయ్య కాల్ చేద్దాం అనుకున్నా ఇగా వాళ్ళు ఔట్ ఆఫ్ ఎళ్ళారు
ఓకే ఆ ఇవి ఎక్కువ కొబ్బరి బొండాలు కొంచెం కళ్ళు కదా అంటారు కదండి కళ్ళు అవి తాపించండి సమ్మర్ కదా వస్తాయి కామన్ ఇది వే ఎండాకాలం కదా
అంటే దీనికి టాబ్లెట్స్ ఏమైనా వాడొచ్చా
టాబ్లెట్స్ అంటే ఏం ఉండదండి వాడొచ్చు కాకపోతే కొంచెం ఇది మన పెద్దవాళ్ళు అలా వాడకూడదు అది ఇది అంటారు కదా
అదే కొంచెం ఫీవర్ ఉం ద ఉంటది కదా
ఆ ఉంటది ఉంటది ఫీవర్ వన్ నాట్ వన్ ఉంటది ఆ ఆ వేయొచ్చు ఏం పర్వాలేదు
ఓకే అది ఫేస్ మీద కూడా కొంచెం బాగా ఎక్కువయిపోయినాయి పిల్లకి
ఆ ఏం లేదండి కొంచెం వేపాకుతో పిల్లలు కొంచెం మసాజ్ చేస్తుండండి ఉమ్
ఇంకేంటండి పిల్లలు బాగున్నారా
ఆ బాగున్నారండి ఎక్కడ అసలు చదవట్లేదు ఎగ్జామ్స్ దగ్గర వస్తున్నాయి చదవట్లేదు ఏం లేదండి ఆ ఫోన్లలోనే ఉంటున్నారు ఈ పిల్లలమ్మా
అవునండి అసలు ఒకప్పుడు ఫోన్లు లేప్తేనే బెస్ట్ అనిపించ చదండి అస పిల్లలు అయితే అయితే బాగా గేమ్స్ ఆడుతున్నారు మా పిల్లలు కూడా ఫోన్లలో
పెద్ద బాబు అయితే ఊకే పబ్జీ గేమ్ అంటా ఊక
ఈ అసలు బాయ్స్ ఏ పబ్జీ గేమ్స్ గర్ల్స్ ఏం క్రాం గాసే ఈ రెండు గేమ్స్ అసలు మా పిల్లల అయితే మనకు కూడా రావండి అలాంటి కొత్త కొత్త గేమ్స్ మనం చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళ వాళ్ళు డౌన్లోడ్ చేసేస్తన్నారు త అసలు మనకంటే పిల్లకి ఎక్కువ ఫోన్ల గురించి తెలుస్తుంది అసలు కొన్ని కొన్ని అయితే ఆ అసలు మా పాప అయితే ఫొటోస్ అయితే ఎంత డిఫరెంట్ డిఫరెంట్ గా ఫొటోస్ పెడతదండి ఫో
అదే మాకు రావండి వీళ్ళు ఎక్క ఇక్కడ చేస్తారు ఏంటో అండి మాకు కడుపులో పుట్టినలు మాకు రావు కాని వాళ్ళకి అన్ని తెలుస్తాయి
అసలు మనప్పుడు అసలు ఎక్కడ ఉన్నాయండి ఫోన్స్ నీ కానీ ఏదన్నా స్కూల్కి వెళ్ళడం మామూలుగా వెళ్ళడం ఇంటికి రావడమే ఇప్పుడు ఇంట్లో అసలు ఫోన్ తక్ లేక పిల్లల్ని ట్యూషన్ కూడా పం
ఆ నేను కూడా పంపిస్తున్నానండి ఏ టు ఇంకా ఏళ్తారు కదా మా పిల్లలు కూడా ఇప్పుడు సమ్మర్ కదండి కొంచెం ఆడుతున్నారు స్వెట్ బాగా వస్త ఉంది వీక్ అవుతున్నారు డల్ అవుతున్నారు
నేను కూడా కొంచెం ఇక స్కూల్ కి వెళ్ళేటప్పు కోకోనట్ వాటర్ ఇవి ఇచి పంపిస్తున్నానండి స్కూల్ స్కూల్లో కూడా పాపం బా అస్సలు ఫ్యాన్స్ కూడా సరిపోవట్లేదండి పిల్లలకి గాలి ఎక్కువ అసలు సరిపోవట్లేదుంటే నేను మొన్న స్కూల్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చా సార్ కి సార్ ఏద ది మనక్ కంప్లట్లు ఇస్తేనే ఒక త్రీ ఫోర్ క్లాస్ లైమ్ ఏసీ పెట్టి చ రీసెట్గా
ఓ ఓకే
ఆ ఇప్పుడు అందరు పేరెంట్స్ కలిసి ఇప్పుడు మే ఇంత స్కూల్ ఫీజ్ కడుతున్నాం పిల్లలకి ఒక ఫ్యాన్ ఉంటుందండి ఆ ఫ్యానే అది మధ్యలో ఇప్పుడు పిల్లలకి అందరి గాలి రావాలన్నా కూడా పిల్లలకి చాలా ఇబ్బంది పడిపోత. ఉన్నారు అంద్ అందులో పిల్లలు పక్కపక్కన, పక్కపక్కన కూర్చుండడం వల్ల పిల్లలకి చాలా ఇచ్చికగా కనిపిస్తుందట. ఇంటికి వచ్చి మమ్మీ అని చెప్ప అత్త కాకపోయి మొకు కంప్లైంట్ ఇచ్చే సార్కి సార్ ఫ్యాన్స్ అనే పె కొంచెం పెంచండి సార్ అని చెప్తే, ఇక సార్ వాళ్ళు కూడా కొంచెం క్లాస్ ఇలాగా స్మార్ట్ బోర్డ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయియా మేడమ్. ఇంక ఏసీ చేస్తాం లే అని చెప్పేసి ఒక త్రీ క్లాసెస్ ఏ వచ్చారు
ఓకే మా పిల్లలు కూడా అండి మా పిల్లల స్కూల్ అయితే ఏసీలో ఉన్నాయ. కోండి అవి కూడా ఒక్కసారి వేస్తారు ఒక్కసారి వేయరండి. పాడైపోయినాయి అంటారంట.
అ అవునం ఆ ఇక టీచర్స్ మన దగ్గర ఒకలా, మంచి కూలగా మాట్లాడుత. అవును రండి పిల్లలు ఉన్నప్పుడు ఒకలా మాట్లాడుకు. చెతారట ఇక మేడం అదే చెప్పి చెప్పారు మా అప్ప ఇల్లలు కూడా చెప్పారు. ఒకసారేమో మేడం మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు మేడం పిల్లలకి ఖచ్చితంగా ఏసి వేస్తాం. ఎండాకాలం వరకు అని చెప్పారు. మన్నా నేను అడిగుతున్నేమో. కొద్దిసేపు వేస్తారట, కొనిసపోయినా కట్ చేస్తారట. అట్లా ఉండిపోతుంది ఇగ ఏం చేస్తాం ఇగా
అవును తప్పదు కదండి. ఎం చేస్తా ఇంకా వెళ్ళేటప్పుడే కొంచెం గక్ నేను కూడా కోకోనట్ వాటర్ ఇస్తాను. క్యారెట్ జ్యూసు, బీట్రూట్ జ్యూసు
క్యారెట్ జ్యూస్ కంపల్సరీ అండి డైలీ నేను ఇస్తాను. పిల్లలకి కొంచెం ఇప్పుడు ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా కంటికి సెల్ ఎక్కువ చూస్తున్నారు. అదొక
అవున అవునండి అమ్మో అసలు సెల్లులోనే ఉంటున్నారు. ఈ పిల్లలు ఎగ్జామ్స్ అన్న భయ కూడా లే దండి
ఈ
ఈ దీంట్లో హాలిడేస్లు చాలా ఇస్తున్నారండి. ప్రతి దానికి హాలీడేనే ఆ వన్ డే స్కూల్ ఉంటే త్రీ డే హాల్డే
అవును ఇప్పుడుయి ఎక్కువగా ఇంట్లోనే ఉంటున్నారు ఇప్పుడు సబ్ ప్రిపరేషన్ హాలిడేస్ అని చెప్పేసి ఇంక ఎక్కువ ఇస్తున్నారు
అవునండి అవును నేను కూడా బాలభూషణ్లకు పంపిస్తున్నానండి ఇంట్లో ఉంటే మాట వినరు
సార్ మా అప్పుడు లైన్కి పెట్టేది సార్ ఎందుకు సార ఇ గూల మాకు కు అంటే లేదు మేడే మళ్ళీ ప్రిపరేషన్ హాలిడేస్
అవున అవును ఏ సేమ్ మాకు కూడా అట్లాగే అంటున్నారు ఏం ప్రిపరేషన్ ఏమో మేం ప్రిపేర్ అయినట్టున్నాం వాళ్ళ నుంచి
అవునా మంచి ఏ
ఆ పర్వాలేదండి కొంచెం ఆ పెద్ద బాబు ఫిఫ్త్ క్లాస్
ఓకే సరే సరే ఓకే ఇక పిల్లలకి ఈ ఏజ్ లోనే కదండి కొంచెం చిన్న చిన్న ఇగ వాళ్ళు కూడా అవుట్డోర్ గేమ్స్ కూడా కొంచెం ఎంకరేజ్ చేయాలండి మనన ఇంకా ఊరికే స్కూల్ ట్యూషన్ ఇవే కాకుండా
వెళ్లడం పార్క్లు అలా ఆడడం క్రికెట్ సెటిల్ ఇలా బయటికి వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలండి మనం అప్పుడు అలాగే ఆడుకునేటోళ్ళం అండి లో ఇప్పుడు ఈ పిల్లలు ఆడుతున్నారు
అవునండి పిల్లలు ఈవినింగ్ చాగా ఇంగా ట్యూషనకెళ్ళ ముందు కొంచెం మకి వాళ్ళకి రిలాక్సేషన్ ఇస్త అయితే వాళ్ళకు బ్రెయిన్ కూడా కొంచెం ఫ్రెష్నెస్ వస్తుంది కదా చదివేటప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉంటది ఇప్పుడు ఒకప్పుడు వాళ్ళు అసలు ఎక్కువగా అసలు ట్యూషన్ అని తె తెలియదండి మా ఏజ్ లో మాకు ట్యూషన్ కల్ ఇల్ అంటే ఎవరో ఇద్ద ముగ్గురుది కూడా ఏమ అనుకున్నదంటే మేడమ్ వాళ్ళ పిల్లల అయితేనే స్కూల్ క వెళ్ ట్యూషన్ల కెల్టారెమో అంకునే నేను మెమైట్ అసలు ట్యూషన్ ెళ్ళలేదండి ఇంట్లోనే ఏదో
ఆ మేము కూడా వెళ్ళలేదండి ట్యూషన్ కి
అంతగానా ఫోర్స్ అంటూ ఏం చేయలే చదవండి చదవండి అని కూడా ఇప్పుడు మేం పిల్లల్ని అయితే ఉతికి ఉతికి ఆరేస్తున్నారు పేరంట్స్ టీచేర్స్ పేరెంట్స్
ంచి ఆ అయినా వి ట్లేదండి అయినా మీ పిల్లలు ఏమన్నా వింటున్నారా ఇట్లా చెప్తే అట్లా వదిలేస్తున్నారు
పిల్లల మీద బాగా స్ట్రెస్ ఎక్కువైతుందేమో అనిపిస్తుంది కానీ ఇప్పుడున్న కాంపిటీషన్ వాళ్ళ మనం ఏం చేసేది లేదండి ఇక
అవునండి అదే ఆలోచిస్తున్న ఆలోచించి ఒకసారి బుర్రా బద్దలైద్ది ఏ ఇస్తానండి రెండు ఇటు అటు చూసి
ఆహ్ ఒకప్పుడు ఆహ్ ఒక జాబ్కి వచ్చేసి ఏదో వందలు ఉండేది ఇప్పుడు ఏంటంటే లక్షలకే వస్తున్నారు జాబ్ కాంపిటీషన్ కి చూస్తే మనం మనప్పుడు అంత కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉండదు కదా దా అంతా డిఫరెన్స్ అయిపోయిందండి పిల్లలకి ఇక స్కూల్లో మేడమ్స్ టీచింగ్ కూడా డిఫ డిఫరెంట్ గా అయిపోయింది టీ మేడమ్స్ కూడా టీ అంటే ఒకప్పుడు ఏం చేసేదింటే ఇక మనకి అంత పేరెంట్స్ పడ్డని ఇచ్చేది కాదండి స్కూల్లోని మేడమ్స్ రివిజన్ చెప్ చెప్పడం అనేది వాళ్ళు ఎక్కువ తీసుకునేది ఇప్పుడున్నది ఏమైతుంది అంటే పే టీచర్స్ ఏమంట ు అంటే మాకున్న స్ట్రెంత్ ఫార్టీ టూ మెంబర్స్ ఫిఫ్టీ ఎట్లీస్ట్ సిక్స్టీ ఉంటున్నారు వాళ్ళందరిని ఎక్కడ పట్టించుకు మేడం మీ పేరంట్స్ చూ కాలంట్
అవును అట్లేఅండి మా స్కూల్లో కూడా అంతే మీరు చూపించుకోండి మీరు చూడండి మేడం అంటున్నారు మ మేము చూసుకునేది అయితే స్కూల్కి పంపడం ఎందుకు మీకు అప్పచప్పడం ఎందుకు క
అసలు కొ కొంతమంది మేమ్స్ అయితే అసలు రివిజన్ ఇవ్వట్లేదండి స్కూల్లో అట్లీస్ట్ ఒక్కసారి రివిజన్ ఇవ్వాలి ఎగ్జామ్స్ టైమ్ంలో పిల్లలకి అసలు రివిజన్ కూడా ఇవ్ ట్లేదు నేను అడిగాను ఏంటి స్ మరింత స్ట్రెస్ ఒక ఎగ్జామ్ అయిపోయి రిజల్ట్స్ ఇంక ఎగ్జామ్ స్టార్ట్ అవుతూనే ఉన్నాయి అసలు ఇం త ఎగ్జామ్స్ కూడా బాగా బడ్డెన్ అయిపోతుంది అందుకని మా ఐడియా ప్రకారం వాళ్ళకి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు ప్రతిసారి ఇగ ఫీడ్బ్యాక్కెలినప్పుడల్ల వాళ్ ఏదో ఒకటి ఇట్లా మనం తోచినయ్ గా చెప్ ఉంటున్నాం
అవును
ఈ ఎండాకాలం అంటే ఇక కొంచెం పిల్లలు కూడా జాన జాగ్రత్త చూసుకోవాల అస వస్తుంది కూల్ వాటర్ ఒక బాటిల్ ఆ బాగా డి హైడ్రెడ్ అయిపోతున్నారు లేమన్ వా టర్ అని చెప్పేసి ఇట్లాంటి కూడా పంపియాల్సి వస్తుంది హ్మ్ ఇది చూస్తే రోజు మార్నింగ్ లేసి మన నా క్కూడా పిల్లలనే కాదండి మనం కూడా కొంచెం ఇంక చిన్న చిన్నకే వాటర్ అస్సలు తీసుకోరండి పిల్లలు కూడా స్కూల్ టైమ్ లల్లో హ్మ్ ఇప్పుడు చిన్న చిన్న కే లాగా వాళ్ళకి డైలీ ఖచ్చితంగా ఎట్లీస్ట్ ఒక ఫైవ్ డేస్ వాటర్ తాగాల లేకపోతే ఇప్పుడు చూస్తాం హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ సకం ప్రాబ్లమ్స్ వాటర్ వల్లే వస్తున్నయి.
అవునండి మా పిల్లలు కూడా అంతే
పిల్ల ల్లల్ తోనే కాదండి మనకు కూడా ఎంత హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయో ఇప్పుడు కిడ్నీలలో స్టోన్స్ అని చెప్పేసి బ్లడ్ ఇన్ఫెక్షన్స్ అనీ అవును ప్పుడు
నాకైతే బాగండి వేడి చేసిద్దండి నాకు కూడా బాగా గా
ఆ ఇప్పుడు వాటర్ ఖచ్చితంగా తీసుకోవాలండి. ఎండాకాలం అయితే మరి.
వట్టి వాటర్ తీసుకోకుండా మజ్జిగ నీళ్ళు తాగాలండి బాగా.
ఆ లస్సి ఇట్లాంటివి ఖచ్చితంగా మన రోజుకి అసలు ఎ అట్లిస్ట్ పెరుగుగాని ఇది కఖచ్చితంగా తీసు కోవాల్సమ్మర్ టైంలో
అవును, అవును మీ అలాగే చేస్తానండి మరి బయటయి గాకపోయినా ఇంట్లోనే ఇవి ప్రిపేర్ చేస్తాను. కు నేనైతే
అదే అదే ఇగ నేను కూడా ఇగ రోజు ఇవి తీ తెప్పిస్ తాను మీకు జెప్పినట్టూ కొకొనట్ వాట్రూ ఏ మనకి కల్లు కూడా హెల్త్ కి మంచిదం టున్నారు గదా అది కూడ మా సార్ తో తెప్పిస్తాను. ఇగ లెమన్ వాటర్ ఇట్లాంటివి, ఫుడ్ ఎట్లాంటి బెట్ టర్ అండీ
ఇంకా ఫుడ్ ఆ పెరుగన్నము, కొంచెం మజ్జిగ ఇవే అండి. లిక్విడ్స్ పప్పు సాంబారు పల్చగా పులుసులు ఎందుకంటే వింటర్ సీ ం కదా ఎక్కువ మన ఫ్రైలు అవి తినలేరు.
అవునవునులేండి. అదే మీకు ఒక ఐడియా ఉంటది కదా తెమ్మన్న. మా ఫ్రెండ్ ఒక ఆమె చెప్పింది, మా అక్కకైతే తెలుసు కొంచెం దీని గురించి అని చెప్పి ప్పి చెప్పారు అందుకనీ మీకు కాల్ చేసి తేను.
ఆ ఆ ఆ సరే అండి మరి ఆ ఇంకేం ఆ సరే అండి.